హలో
హాయ్ రా బాగున్నారా
బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నరా అన్నం
ఆ తిన్నాం అండి మీరు తిన్నార
ఆ ఇంతసేపే తిన్నా అండి నేను
అవునా
ఉ
హ ఏం చేస్తున్నారు
ఏం లేదు మా బాబుది ఊయ్యలా ఉంటే దాంట్లో కూచున్నా ఫోను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్ సే ఇప్పడిదాక వాళ్ళకు తెలియదు లేదా అనేసి చెప్పేసిన ఇప్పుడు ఫ్రీ అయినాయి ఇగ అనేసి
ఆహా
ఇంగా
అదే ఎవరితోని మాట్లాడదామని నేను చూస్తున్నా
ఉ హు
ఉ
ఏం కర్రీ చేసిరు ఈ రోజు
ఈరోజు చికెన్ వండాను రా
చికెన్ చికెన్ ఏ విధంగా వండు తరు నాకు వండడం రాదు నేర్పిస్తారా
హా నేర్పిస్తానండి
వా
అంటే చికెన్ ఫ్రై ఫ్రై చ్చ ఉంటదా మీకు కర్రీయా
ఫ్రై ఇష్టం ఉంటది కాకపోతే ఇక ఆయన అయినా వండుతాడు నేను గాని వండుతా కానీ తక్కువ వంట దగ్గరకి వెళ్ళను నాను వచ్చి ఉ
పిల్లలు చూసుకోవడం వంట చేయడం అంటే కొంచెం ఇబ్బందిగనే
మ్మ్ అందుకనే పిల్లలతో నేనుంటే ఆయన వంట చేస్తారు ఆ రోజు
మ్మ్ హ్మ్ కట్ట కట్టయమీద వండుతారా గ్యాస
మా కట్టెల పోయ్యి మీద అసలు వండుండమే రాదు ఇగ పొయ్యి అది గ్యాసే రైస్ కుక్కర్ల రైస్ మ్మ్ గ్యాస్ మీద కూర
అదే ఈ మధ్యలో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా
ఆ ఆ ఉన్నయి
హ్మ్ చికెన్ అయితే నార్మల్ గా కట్టెల పొయ్యి మీద బాగుంటది అంటారు కదా
అవునా ఏమో ఎప్పుడు కట్టెల పోయ్యి మీద వండలేదు మేము అమ్మ వాళ్ళంటికి వెళ్తే వండుతది అతే ఇ బయట ఉండలోకిళ కదా అంగ ఆ టై లో అక్కడ హ్మ్ స్టేష్ అనిపిస్తుంది
హ అవును అంట బయట్ ఉంటలా కళ్తార మ మన ఇయర్లీ టూ టైమ్స్ అట్లా వె తరను
వెళ్తాం వెళ్తాం ఎప్పుడైనా వెళ్తాం ఎంజాయ్ చేయడం కోసం ఎప్పుడైనా ఫ్యామిలీస్
ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్తారు కదా
ఆ అందరం వెళ్తా ఉంటాం కొంచెం ఎ ఎంటర్టైన్మెంట్ హ్మ్ ఉంటది కదా దాంట్లో మంచి ఎంజాయ్మెంట్ ఉంటది అందరం కాలి సర్లేనమ్మా అక్కడ వాగుద దగ్గర స్ణాలు చేయడం అందరు వర్సా ఉన్న అ ము డం ఇళ్లల్లో కబడ్డీ అ ఆడడం లాంటివి చేస్తా ఉంటారు
హ్మ్ అంటే మీకు చెరువులు వాగులు దగ్గరు ఉంటాయా
ఆ కొంచెం దూరమే కిలోమీటర్కి ఎక్కువనే ఉంటది గాని అక్కడికే తీసుకుకెళ్తారు ఎప్పుడైనా వంట గళ్తా కీడుంటాయనా మన ఊడి పండగ అయిపోయి లేదో వంటలు చేస్తా ఉండు అప్పుడు అటుకడికే వెలిగి బా ఉంటారు వెళ్ళినప్పుడు మామలుగా పిల్లలకు రెండు మూడు జతలు తెస్తే సలు తీసుకెళ్తాం మేము ఎప్పుడైనా
ఉహు నైట్ కోస్తారా స్నానాలు చేయడానికి
ఆ స్నానాలు చేస్తా ఉ లో తడిసి ఉంటారు కదా జలబు చేస్తుంది అనేసి
మ్మ్
ఒకసారి పోయినప్పుడు ఫస్ట్ లో పోయినప్పుడు తీసుకెళ్ళాలి తెలియక
ఉహు
మా బాబు ఒక బాబు ఉంటే బాగా తడిచిండు ఆయన మన ఎండకు నిలబడంటే కాళ్ళు కాలుతాయి కదా అనేసి చలితోటే వణకిండ అనమాట అందుకనే బాధ అనిపించి నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్రెస్సెస్ తీసుకోవాల అనుకున్నాము
ఆహా ఇట్లాంటి వాటికీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా క్యారీ చెయాలి పిల్లలకు
ఆ తీసుకెళ్తాం ఎ కెళ్తాం ఇ డ్రెస్లు ఉన్నాయి అనీ చాలా రేపు చేపలు చిన్న చిన్న చేప పిల్లలు పట్టడం లాంటివి చేస్తా ఉంటారు దాంట్లో
అవునా అదే ఎంజాయ్ మెంట్ బాగు
బాగుంటది అందరు వేస్తా ఉంటారు మంచిగా అందరు కబడ్డీ గడి ఆడతారు ఇంకా మస్త ఎంజాయ్ అదే ఆ టైమ్మ్ లో
ఆహా ఏవనా జాతర్లకు వెళ్తారా
వెళ్తాం లజాతర్లకు కూడా వెళ్తాం మేమైతే లాస్ట్ సారి టాక్టర్ పెడితే అక్కడ మాత్తమ్మ వాళ్ళు అందరం సాంగ్స్ పెడితే డ్యాన్సు వేసినాం
డ్యాన్స్ లెస్
ఆ ఫుల్ నువ్వు అడుగు
ఆ మీరు వేస్తారా డ్యాన్సు
నేను అంత ముందుకు అంత ముందుకు వెయ్య పోయది ఎప్పుడు కాని ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా అంటే అడుగులు నువ్వు కూడా చిన్న చిన్న ఆ వేయడం నేర్చుకొన్నా ఇప్పుడే కొంచెం కొంచెం వస్తుంది మొత్తం రాలే ఇంకా
ఆ అడుగులు వ ఇస్తార
ఇప్పుడు ఇంట్లో హోమ్ థీయేటర్ ఉండే ఇకా పిల్లలందరు వచ్చి తా ఉంటే మళ్ కొంత పాటు వేయడం అట్లా నేర్చుకున్న చిన్న చిన్నవి ఇస్తా పర్ఫెక్ట్ ఏం రావు కానీ అప్పటిక ఇంకానే ఎక్కువ అసలు రాన్ వాలాగానే వేస్తనే ఉంటా
ఎంజాయ్ చేస్తారు పండడుగల అప్పుడు దసరా టైమ్ లో బాగా చేస్తారు అనుకుంటా
ఆ దసర టైంలో వస్తారట్టుంది కానీ మేము ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం పండగకి ఇక్కడ లేము దసరాకి ఎప్పుడు లే ఆ మస్తుంటది మా ఊ లో ఇంకా రామణస్వరుని కూడా రామణసు్వరుని కూడా కాలుస్తారు
దసరాకు
దసరాకున్ దస ఒక రోజు కాల్చి వేస్తారు చూస్తాం బాగుంటంది సల కడా
ఆ
బతుకమ్మ కూడా బాగుంటది కానీ మళ్ ఆ టైమ్ లో మాకు ఉ పెడారు రెడుుర్గమాసాలు ఉంటాయి మా అన్నయ వాళ్ళద ఒకటి మా బావ వాళ్ళద ఒకటి
మీకు ఇక్కడ మీ దగ్గర పెట్ట ఇతార అత వాళ్ళ దగార
ఆహా పెట్టరు అట్లాంటివి ఉండదు ఇక్కడ వినాయకుడిని పెట్టడానికే ముప్పు తిప్పాలు పడతారేమోంటారు అట్లా ఎస్తరు ఇకా దుర్గమ్మత అంట
చిన్నగా ఉంటది కావదు
ఆ చిన్న ఉంటుంది కాగానీ డబ్బు లో ఉంటాయి అందరి దగ్గర గాని పెట్
పెట్టారు ఆ పెట్టడానికి ముందుకు రారు ఇప్పుడుది జగ చాలా మంది ప్రతి దానికి పెట్టడానికి ముందుకు కొత్తరు గాని ఇలాంటి వాటి కంటే ముందు
సారు అది తాగుందమ్మంటే తాగుందమ్మడి మత్తరు వేల వేలు ఖర్చు పెడుతు గానే గట్ ఇలాంటి వాడు కాడ వాడుడ కనీసం వంద వంద చిన్న మానిషికి వంద రెండు వందలు ఇచ్చినా వాడు పెద్ద సెలబ్రేషన్ అయిపోద్ది దాని ఆలోచన నాకు రాలేదు
ఎడైనా ఇప్పుడు ఒకప్పట్లా లేదు కదా చెయ్యాలి తినాలి ఎంజాయ్ చెయ్యాలి ప్రతిదీ అన్న రోజులు ఉన్నాయి కొంచమందికి ముందుకు రావట్లేరు అంతే
ఆమ్ వస్తలేరు మా సైన్ అంటే మా నాన్న వాళ్ళ అలా అయితే యుతు ఆయన ఊట్టిన కాన్న ఉన్నది వాళ్ళ యుత్ ఇగో వాళ్ళు ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు మళ్ళా సెలబ్రేషన్స్ ఉంటాయి మళ్ళా ప్రతి పండుగకి గ్రామ పంచాయతీ దగ్గర స్టేజ్ ఏసి మామూలు సాంగ్స్ పడడం డ్యాన్స్లు వేయడం లాంటి చేసేది నా పెళ్ళి అయే దాగా వేసేది అప్పుడు ఇక ఇప్పుడు మళ్ళా అందరు కొంతమంది హైదరాబాద్ లో కొంతమంది వేరే వేరే ఊర్లలో ఉండడం వీలుగాదు తెలిగాక ఇంక బయసిరి యూతుని గాని అసలు ఇప్పుడి వరకు యూత్ మెయింటైన్ చేసేరి వాళ్ళు ఓ ఆ ఒకటి మైంటైన్ చేసేది మస్తు చేస్తారు
ఉమ్ అదొక ఎంజాయ్మెంట్ బాగుంటు టది కదా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటు ఉంటారు
హమ్ గట్టిగా ఉంటారు దుర్గమాతలు కూడా రెండు దుర్గమాతలకు అక్కడ రెండు డిజెలు ఇక్కడ రెండు డిజెలు పెడతారు మా దగ్గర అసలు ఊరంతా మొత్తం మామూలుగా బొర్రై పండుగ టై లో ఎట్లా ఉంటో కళాకళలు ఆడుతూ ఆ బతుకమ్మ పండుగ కూడా అట్లా ఉంటది మా విలేజ్ లో
హుమ్ హు
కావాలి మొత్తం వాడవాడకి స్తంభాల స్తంభాలకి మామూలుగా మైకులు పెట్ ట్టి మా కుంకుమ పూజలు అయితుంది అన్నదానాలు అయితుంది మళ్ళీ రోజు మంత్రాలు పొద్దున సాయంత్రం పూజల మీద కూర్చుంటారు కదా మొత్తం మంత్రాలు చదువుతుంటే ఇక ఇంటింటికి విడబడే అటు చేస్తారన్న మాట
ఈగ దసరా అంతా ఈగ పండుగలతో పండగలద వాతావరణం ఇక వినాయక చవితి అయిపోంగానే దసరా స్టార్ట్ అవుతది కదా
ఆ స్టార్ట్ అయిది బతుమ్మ బతుకమ్మ తర్వతా దసరా ఆ దాంట్లోనే దుర్ గమాత ఓరంగా ఉంట పండగలు
ఉం అన్నిీ మొత్తానికి అయితే బాగా సెలబ్రేషన్ చేసుకుంటారను
చేసుకుంటాం ప్రతి ఇయరు కుంకుమ పూజ దగ్గరికి కెళ్తామ్ దుర్గ మాత దగ్గర్ కెల్లెసి అట ట అన్నది చేసుకుంటాం కూర్చుంటాం కూర్చుంటాం కానీ ఎన్ని సంవత్సరలకొ చిన్న బాబు ఉన్నడు కాబట్ ట్టి కొద్దిసేపు కుచ్చొని మళ్ళీ మ వచ్చేదాన్ని
ఉహు
పొట్టు గిట్ల అన్ని పంపిస్తా ఉంటారు బాగుంటాది ప్రసాదాలు గి ట్ల అన్ని ఇస్తారు
అన్నదానాలు బాగా జరుగుతాయ్ క దా వినాయక చవితిరికి బుదుగా మాతకు
లక్కి డ్రాల్ కూడా పెడుతరు అసలు లక్కి డ్రాల్ శారీస్ కూడా ఒక్కొక్కసారి లక్ష అట్ల పలుకుద్ది మా దగ్గర శారీస్ ఉం లడ్డు లడ్డు పాట కూడా శారీసు మామగా అమ్మవారు కట్టుకున్న శారీస్ ఉంటాయి కదా ఆ సారిస్ వే లం పాటేస్తారు ఇగా మంచింది చీరకు కొంచెం ఎక్కువ రేటు కల ఒక ఇరవై వేలు పెట్టి తెచ్చిన శారీకి ఎక్కువ రేటు పెడు తర నమాట మామూలుగా ఐదు వేలు పది వేలు ఉం అందరు పోటీ పడి తీసు ప్పుడు మా ఇంటి పక్కన ఐతారు మొ అ పోయిన సారి ఇరవై నాలుగు వేలు తీసుకున్నాడు ఈసారి యాభై ఎనిమిది వేలు ఏమో అయింది సారీకే ఓన్లీ సారీ మేం ట్రై చేయలే అంత బ సి మా దగ్గర లేదు దుర్గమ్మ మాయా మా త అది దీవేన మా మీద ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం ఫ్యూ చర్ ల కనీ అంత బడ్జెట్ పెట్టలేం మేం అని తీసుకోలేదు
ఉమ్ అమ్మవారిస్తది లేండి దయా
అదే రెండు మూడు సార్లు రెండు మూడు సారీస్ ఏమో లక్కి రా పెడతారు లక్కి డ్రాలకి ఇచ్చినాము కానీ మాకు రాలేదు
అవునా లక్కి డ్రా
హండ్రెడ్ ఉ వంద రూపాయలు ఇస్తే లక్కి డ్రా సారీస్ కూడా రెడ్డు సారస్ మూడు సారస్ లట్టే తాగి వెళ్తారు అది వెళ్తా ఉంట బాగుంటాయి అసలు
ఉహూ పండగలు అంటే అట్లా సెలబ్రేషన్ చేసుకుంటేనే బాగా గుర్తుంటాయి ఏమో చెప్పుకోవడానికి కూడా రేపు ఫ్యూచర్ లో పిల్లలకు కూడా చెప్పడానికి ఇలా చేస్త తే బాగుంటది ఇలా చెయ్యండ్రా అని మళ్ళ కూడా మనం చెప్పడానికి
ఉమ్ బాగుంటాయి అసలు
ఉమ్ ప్చ్ రేపటి రోజు ఇంకా ప్చ్ ఇంకా దీనికన్నా బాగా వాళ్ళు చేసుకోగలుగుతారు
ఉమ్ చేసుకోగలగుతారో అసలు మన ఫ్యూచర్ మొత్తమే దేవుళ్ళని
మనం వాళ్ళకు అలవాటు చెయ్యాలి కదా ఇప్పటి నుంచి వాళ్ళు మనం చెప్తూ ఇప్పటి వోళ్ళకి తెలియట్లేదు ఇంకా కొంచెం ముందు తరాలకి ఇప్పటి వోళ్ళు చెప్తేనే ఏమన్నా వాళ్ళు చేయగలుగుతారు లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు పిల్లలకు చెప్తేనే ఇంకా మంచి చెడు అన్నది మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు చెప్తేనే తెలుసుకుంటారు కదా
తెలుసుకుంటారు ఉమ్
కానీ పండగలు అంటే అట్లా సెలబ్రేషన్ చేసుకుంటేనే బాగుంటది
బాగుంటది
ఉమ్
ఇక్కడయితే మామూలుగా మా అత్తగారి వాళ్ళ ఊళ్ళోన అయితే దీపాలు పెట్టడానికి కూడా అసలు ఘోరంగా భయపడాల్సి వస్తాన్నట్టుంది అట్లుంటది అంటే దీపావళి పండుగ అప్పుడు
అవునా దీపావళి అంటే ఉమ్ కొన్ని ఊరు ఊర్లలా చేసుకోరంట కాని మాక్సిమం ఆ దీవాలి అంటే ఆ దీపాలతోనే కదా అయితే కు దీపాలు పెట్టడానికి కూడా ఇబ్బంది పడాల్సిందేనా
ఆ అయితే మా అమ్మ వాళ్ళ విలేజ్ లో నేను పుట్టినప్పటి నుండి చూసేది ఏంటంటే దీపావలి పండుగ వచ్చిందంటే ఆ రోజు మొత్తం సాయంత్రం ఊ కి సల్లి మొత్తం కడుగుతాం ఇల్లు మొత్తం కడిగేసి ఆ అక్కడ మొత్తం మన నాంగారం అని మనం చాక్పీసు ముద్దలు ఉంటాయి నాంగారం ముద్దలు అని ఉంటాయి ఆ వాటితోటి ఏ తెల్లగా సున్నాం లెక్క వాటి తోటి మాములుగా మన స్లాబ్ అయితే స్లాబ్ మన దీపాలు ఎక్కడెక్కడ పెడదామో అక్కడ అలికి అలికి పసుపు కుంకుమలు పెట్టి కొంచెంమంతా పేడ తీసుకోవచ్చు మట్టి తీసుకోవచ్చు ఇ